హలో
హలో చెప్పండి
ఆ
ఆ బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
ఆ నేను కూడా బాగున్నా అండి
అందరూ బాగున్నారండి.
అవునండి భోజనమైంద అండి.
ఆ ఇప్పుడే అండి టిఫిన్ చేసాం మీ టిఫిన్ అయింద అండి
ఉన్నాయి నాకు కుటుంబం అంటే ఏంటో చెప్తారండి. అంటే చిన్న కుటుంబం మంచిదా వాడి
కుటుంబం మీద నా అభిప్రాయం అయితే
ఆ అడిప్పట్లో ఆ ఉమ్మడి కుటుంబం ఉంటది ఏది మంచిది అండి
అంటే ఎవరికైనా వాళ్ళ ఇష్టం పట్టి ఉమ్మడి కుటుంబం అంటే బాగుంటది.
ఉ అవునండి
పెద్దలు చెప్పినట్టు మనం చెయాలి
అవును ఉమ్మడి కుటుంబం ఉంటే ఇక పెద్దవాళ్ళు ఆ పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పినట్టు వినాలి కానీ మనకు ధైర్యం కూడా ఉంటది కదా అండి పెద్దవాళ్ళు ఉంటే ఏమైనా కష్టాలు వస్తే ఉన్నారు ఒక్కడు ఉన్నారు ఉన్నట్టు ఉంటాది కదా అదే చిన్న కుటుంబం ఉంటే ఏందంటే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ చెప్పాల్సింది వస్తంది మన తోడు ఉండరు కొంచెం కష్టం అనిపిస్తది కదా
అవునండి అందుకని మనకి ఉమ్మడి కుటుంబం ఉంటే బాగుంటుంది కానీ కొంతమందికి ఇప్పుడు అది నచ్చట్లేదు
ఆ నచ్చట్లే అంటే ఇప్పుడు ఏందంటే అందరికి దగ్గర ఆ విన్ వినిపించుకుంటలేదు వాళ్ళు చెప్పింది ఏంటి మేము నచ్చినట్టు మేము ఎదురు ఉటాంమని ఇప్పుడు ఉన్న జనాలతో అభిప్రాయం
చాలా చెత్త చేసి ఉ
ఆ టై సమయం ఉండట్లే కదా ఇప్పుడు జాబ్కిి వెళ్తారు వస్తారు సమయం ఉండట్లే ఇవటి దగ్గర మరి వేరే దగ్గర ఆ ఉద్యోగాలు వేరే దగ్గర వేరే చోట దొరుకు తాది అక్కడ రూమ్ రెండు రూమ్లు తీసుకొని ఉంటాం చిన్న ఇల్లో పెద్దవా అందరుూ ఉండలేం కదా అది కూడా ఒక కష్టం అన్నట్టు
అవునండి
కానీ ఇప్పుడు పిల్లలకి చిన్న కుటుంబంలో ఉంటే పిల్లలకి వీళ్ళు పెద్ పెద్దవాళ్ళు వీళ్ళు ఫలాన వాళ్ళు అనే తెల్ తెలియకుండా ఉంటది కదా ఆ
అందుకని మనం అప్పుడప్పుడు అన్నా ఫం ఫంక్షన్కి వెళ్తా ఉండాలి స హాలిడేస్ వచ్చినప్పుడు పెద్దవాళవారి దగ్గర తీసుకెళ్తా ఉండాలి అప్పుడైనా పెద్ద కుటుంబంతో టైం స్పెండ్ చేయాలి
అవునండి ఎ ఒకటి పిల్లలకి ఫోన్ లో చేపిచ్చి వీడియో కాల్ అట్లా చే పించి వీళ్ళు వాళ్ళు అని చూపిస్తే అట్లా ప్రేమ పెరగచ్చు కదండి
అవునండి అది మనం వాళ్ళకు చెప్పే దాన్ని బట్టి ఉంటుంది
ఉహు అవునండి పాతకాలంలో బాగుండేది నండి అంటే వ్యవసాయాలు చేసుకునేది పెద్ద ఇల్లు ఉండేది అందరు కలిసి ఉండేది
ఆ ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు అందరూ సా అక్కడ ఏం సంపాదన ఉండట్లేదని వేరేగా వచ్చేస్తున్నారు దాని వల్ల ఏమవుతుందంటే పెద్ద కుటుంబం ఉండట్లేదు పెద్ద కుటుంబం ఉండకపోవడం వల్ల పిల్లలకి తెలియట్లేదు
అవునండి అదైతే ఉన్నది అదైతే కరెక్టే అండి ఆ ఉ అవునండి అదైతే కరెక్టే ఇప్పుడు ఉన్న అవునండి
మనకి ఏంటన్నది తెలుస్తుది వాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళు లేకపోవడం వల్ల మనలో పెరగడం వల్ల వాళ్ళకి పెద్దవాళ్ళ విలువ తెలియట్లేదు
అవునండి ఇప్పుడు పెద్ద వాళ్ళకి కూడా అంత ఓపికగా ఉండట్ ఉండట్లేదండి పాత కాలం ఓపిక ఇప్పుడు ఉన్న పెద్దళ్లు కూడా అంత ఓపిక ఉండట్లే మరి వాతావరణం ఉన్నం వల్ల పెట్టో మరి ఏమో తెలియదు కానీ
ఉ
ఆ కొంచెం అయి పాతకాలం ఎట్లా ఉండేది అట్లా ఉండడానికి ఎవరు ముందుకుస్తలే ఇద ఇవరు ఉంటలేరు ఎవరో ఒకరు ఉంటు ఉంటున్నారు అన్నట్టుగా ఇద్దరు ఆ భార్యాభర్తలు ఇద్దరు జాబు చేసేవాళ్ళు ఉంటే ఇక పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటున్నారు అమ్మ వాళ్ళ తరపునైనా
ఇప్పుడు అది కూడా ఉండట్లేదు ప్లే స్కూల్ వచ్చేసే వాళ్ళు డ్యూటీకి వెళ్ళ
అవునవును అక్కడ అవునవును అక్కడ వేసేసుకున్నారు ఇంకా వాళ్ళు అక్కడ ఏం తింటారు ఏంటిది ఏమి తెలియదు అన్నట్టు ఇక
అవునండి
అవునండి అదే కష్టమే ఏపడలో ఒకప్పుడు బాగుండేదండి నా కుటుంబం అంటే రోజు రోజు పంండగలాగా ఉండేది పెద్ద కుటుంబం ఉంటే
ఇప్పుడు అలా కాదండి ఎవరి
అవును అవును అని చేసుకుంటారు ఏదో పండగ అప్పుడు అయినా ఆ ఎప్పుడో ఒకసారి రెండు మూడు సార్లు కలుసుకుంటాం అంతే ఏదైనా పండగ రోజ అయినా లే పోతే ఏదైనా పెళ్ళిళ్ళ రోజయినా అంతే ఈక
ఆ
అదే అవును ఇప్పుడు ఇల్లులు కూడా చిన్నగా దొరుకుతుంది కదా అండి ఆ చిన్న ఇల్లో అందరుూ కలిసి ఉండాలన్న కూడా కష్టం అవుతుంది వంటగది చిన్నగా ఉంటది సామాన్ రాదు
ఉ అవునండి
పాతకాలం అంటే ఇల్లు పెద్దగా ఉండేది బయట జాగా ఉండే ఏది
ఉ అందరుూ ఉండేవారు బయట వాళ్ళు వచ్చి కూడా కూర్చునేవారు ఇప్పుడు ఏంటి ఇప్పుడు అలా లేదు
అవునండి లేదు అ మీ ఇప్పుడు మీ అవున ఇప్పుడు మీ కుటుంబంలో గొడవలు ఎప్పుడైనా అ అవునండి ఎవరు వాట్లో వాళ్ళు పడుకొని ఉంటున్నారు అవును ఇప్పుడు మీ కుటుంబంలో ఏమైనా గొడవలు అయితే ఇప్పుడు ఇప్పుడు మీ కుటుంబం అవును ఆ అంటే ఇప్పుడు ఆ చిన్న మాట కూడా ఇప్పుడు ఎట్లా అంటే వీళెవరు చెప్పుడానికి అన్నట్టు పెద్దగా అయిపోతుంది అట్లా ఎందుకండి అట్లా ఎందుకు అంటే ఇంట్లో ప్రేమ ఎందుకు ఉండట్లేదు అవునండి
ఈగో ఈగోలు దీ సంథింగ్ ఏ ఉంటాయి కదా అంటే నువ్వు చెప్తే నేను ఏంటి నువ్వ అంటే నేను పడేదేంది
ఆ అట్లా ఉన్నాయి
అట్లా ఉన్నారు
ఉ అవునండి పాత కాలంలో అంటే అందరు కలిసి ఉండేది కాబట్టి మంచిగా ఉండేదండి ఒక ఇల్లుల ఉండేది కాబట్టి కలిసిమెలిసి ఉండేది అట్లా ఉండేది ఇప్పుడు అట్లా లేదు గదా
అట్లా లేదండి
అవునండి
ఇప్పుడు మనం ఉండాలి అంటే వాళ్ళు చెప్పింది వినాలి కానీ
ఆ వినాలి ఈ పెద్దవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలండి ఇప్పట్లో పెద్దవాళ్ళు కూడా అర్ధం చేసుకుంట లేరు వాళ్ళు కూడా అర్ధం చేసుకోని నీ దగ్గర ఆ అర్ధం చేసుకోవాలి ఇప్పుడు పిల్ల చిన్న పిల్లలు ఫోన్ ఎక్కువ వాడతారు తారు అంటే దాంట్లో వాళ్ళ కొన్ని నేర్చుకుంటారు కదా కూడా కదా మంచిగా మంచి దాని కోసం కూడా యూజ్ చేస్తారు చేస్తారు కదా ఏమైనా
అవునండి బట్ మంచిదానికి యూస్ చేస్తే ే పర్వాలేదండి బొమ్మలు చూస్తారు రాయిమ్స్ వింటారు అంటే అయి కొంచెం
ఆ అయితే ఏమయితది అంటే పెద్దవాళ్ళు అర్థం చేసుకుంటారు ఆ వాళ్ళు పెద్దవాళ్ళు అలవాటు చేసుకో అదే అర్థం చేసుకోరు ఊరికే ఫోన్ లు అలవాటు చేస్తున్నారు పిల్లల్ని చే చేడగొడుతున్నారు అట్లా అంటారు కదా ఆ ఆ పిల్లలు ఎవరైన వచ్చినప్పుడు ఆ ఎవరు చూసుకుంటరా అండి అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉండ ారు కదా ఎవరైనా చుట్టాలు వస్తారు ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే ఎట్లండి కుటుంబ
ఫ్రెండ్స్ వచ్చిన పెద్ద ఫ్రెండ్స్ వచ్చినప్పుడు పెద్దవాళ్ళు కొంచెం ఈజీగా ఫ అ
అంటే ఇప్పుడు ఎవరైనా ఇంటికీ వస్తారు కదా ఇంటికి వచ్చినప్పుడు ఇక మనం వంటగాదిలో మనం ఉంటే వాళ్ళతో మాట్లాడానికి ఎవరొ ఒకరు ఉండాలి కదా
అవునండి
అట్లా ఎప్పుడు అట్లా ఎట్లా సర్దుకుంటారండి మీరు ఇప్పుడు ఎవరైనా వస్తే
నాకు ఎప్పుడుూ ఆ సిచ్యువేషన్ ఎదురవ్వలేదు
అవునా రాలేద ఒకవేళ వస్తే ఎట్లా చేసుకుంటారు మనం ఇప్పుడు ఎవరైనా వస్తారు ఇప్పుడు
మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అయితే నేనే మాట్లాడుతూ ఉంటా మమ్మీవి ఏదైనా చేసి పెడతది
ఎట్లా మరి
మమ్మీ చేస్త
ఓకేఓకే అ అవునా అది ఒక కష్టం అనిపిస్తద మనం చిన్న కుటుంబంలో ఉంటే ఎవరైనా చుట్టాలు వస్తే వంట కూడా మనం
ఆ వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అర్ధం చేసుకునే వాళ్ళు ఉంటే బాగుంటుంది బట్ వాళ్ళు కూడా అర్ధం చేసుకోలేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉం
అవునండి ఇప్పుడు ఉన్న కాలంకి ఇక ఎవ్వరికి ఏందంటే ప్రేమ ప్రేమ ఉంది కాగాని సమయం సరిగ్గా ఉండకపోయేసరికి అవి ఏమో చూపించుకుంటారు చూపించకోలేకపోతున్నారు
అవునండి అంటే ఇప్పుడు మనకి ప్రేమ కావాలన్నా ఏం కావాలన్నా మెయిన్ డబ్బులు ఉండాలి
అదే అదే ఇప్పుడు ప్రేమ ప్రేమ కావాలి డబ్బులు కావాలంటే దొరకాయి కదా
ఉం
అదే అదే అయిపోయింది కదా అందరు ఉద్యోగాలు చేస్తు ఉద్యోగాలు చేస్తూ తొమ్మిది నుంచి ఐదు వరకు దాంతో ఆ
అ
ప్రేమగా కా అందరికి ప్రేమతో ఉ చాలనే ఉంటది కానీ కలిసి వస్తలేదు ఉద్యోగాలు వేరే దగ్గర ఉండేసరికి అమ్మ నాన్న వాళ్ళని వదిలేసి పోవాల్సింది వస్తుంది
అవునండి
ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి ఏదన్నా సీట్లు దొరుకుతాయి కదండి వ మ అమ్మ నాన్నని వదిలేసి వెళ్తారు అది కరెక్టే అంటార అండి
అంటే ఇప్పుడు వాళ్ళు కూడా బా మనకులా కష్టం పడొద్దు చదువుకుని పైకి రావాలంటే బాగుంటుందండి
ఉంటది కరెక్టే గాని ఇప్పుడు అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి పెంచుతారు కదండి ఒక్కసారి పిల్లలు దూరం అంటే వాళ్ళ కూడా
కష్టమయితే వాళ్ళ భవిష్యత్ ఏ కదా మనకు
అవు అదయితే ఉంది గానీ ఇగ ఇప్పుడు ఆ కాలం అట్లా అచ్చింది అన్నట్టు ఇక చదుకుపోవాల అంతే ఇగ
ఉమ్ అడి
ఎందుకంటే ఇప్పుడు జీవించాలంటే డబ్బులు కూడా అవసరం అండి ఇంతకు ముందు అంటే వేవసనదే తేవాలి ఇచ్చి పుచ్చుకునే వాళ్ళు అట్లా జరిగేది ఇప్పుడు అట్లా లేదు కదా
లేదు
ఉ సరే అండి మరి మీ నుంచి మంచి సమాచారం దొరికింది చెప్పినందుకు మీ మీ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి
ఓకే అండి బాయ్
ఆ ఉంటాను జాగ్రత్తగా సరే ఆ
సరే అండి